హలో హలో హలో హలో హలో హలో
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఆ ఎం చేస్తున్నారండి
స్తున్నరండి మీరేం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊరికే ఉన్నాము వంట చేద్దామని కూరగాయలు కట్ చేసుకుంటున్నామండి
అవునా అండి
హలో ఆ అవునండి
ఇంగేమండి
ఏం లేదండి మాట్లాడండి మీరు ఫస్ట్ గా మేము ఈరోోజు గుత్తి వంకయ చేస్తున్నామండి
అవునా అండి
ఆ అవునండి మీకు తెలుసా అండి గుత్తి వంకయ ఎలా చేయాలో
తె దండి తెలియదు
ఆ మీ వాయిస్ కట్ అవుతుందండి వినిపించట్లేదు
ఒక్క నిమిషం అండి నేను పైకి వెళ్తాను
ఆ సరే అండి ఫస్ట్ అండి
చెప్ప
ఆ చెప్పండి అదే అండి ఏం చేస్తున్నరండి మీకు గుత్తి వంకయ ఎలా చేయాలో తెలుసా అండి
తెలీయదండి
మ్ నాకు కూడా తెలియదండి ఏదో కొంచెం కొంచెం అంటే ఇంట్లో చేస్తే ఎలానో చూసానండి కానీ చాలా బాగుంటుంది గుత్తివంకాయి
అవున అండి అవును బా ఆ తింటామండి బాగా చేస్తారండి ఇంట్లో
మ్ మేము కూడా బాగా తింటామండి దాంట్లో కూ రొట్ట చపాతి అవన్నీ చాలా బాగుంటాయండి
మ్ హు దాంట్లోకి చపాతి కాంబినేషన్ బాగుంటుంది చపాతి కాంబినేషన్ బాగుంటుందండి
ఆ రొట్టె కూడా బాగుంటుందండి
ఓ
ఆ చపాతి బాగుంటుంది రొట్టె బాగుంటుంది పొద్దున ఈ రోజు చపాతి చపాతి పప్పు తిన్నామండి
మీరే చేసారా
ఆ మేమే చేస్తమండి
ఉహు
మీకు పప్పు చేయడం ఒచ్చా అండి అసలు మీకు పప్పు తెల్సా
అవునండి చెప్పడం మర్చిపోయినా ఈ రోజు రసం జేసనండి నేను
అవునా అండి ఎలా చేసారండి మీరు రసమ చెప్పండి
ఆ బ్యాళ్ళు ఒక టమోటా తీస్కొని కుక్కర్లో వేసి వాష్ చేస్కున్న తర్వాత
అ మీ దగ్గర ఏమో సౌండ్ ఒస్తుందండి.
గాల్ అస్తాందండి అంతే ఏం లేదు
అవునా అండి ఆ చెప్పండి ఎలా చేసారండి.
దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేయాలండి.
ఆ ఏంటండి వాటర్ ఎసి ఆయిల్ ఎయ్యాల నీళ్లు వోసి
ఆ
ఆ నీళ్ళు బోసి ఆయిల్ బోసిన్ తర్వాత
ఆయిల్ బోసిన్ తర్వాత ఇంగ మాముల్గ కుక్కర్ ఇన్ని విజిల్స్ అని పెట్టుకోవాలి మన్ము
ఏంటండి రసం కుక్కర్లో పెడ్తారా
బ్యాల్లది కాబట్టి
ఓ బ్యాల్ల రసమా బ్యాల్ల రసం అయితే కుక్కర్లో పెడ్తారండి నేను ఇంకా
టమాటో రసం అట్లా చెయ్యర్లేండి
అవున అండ అదే గదండి టమెటా రసం అయితే అట్లా చేస్కోని లెండి అవునండి బ్యాన్లు అయితే కుక్కర్లు అయితే చాలా తోల్లగా తోరగా ఉడుకుతాయండి. అవున ఆ చాలా ఫాస్ట్గా ఉడుక్పోతాయండి కుక్కర్లో ఎస్తే
ఉమ్ ఒక సిక్స్ బిజిన్స్ అట్లా ఒచ్చినాయి తర్వాత
అవునండి బ్యర ఉడకాలి కాబట్టి కొంచెం టైమ్ తీస్కుంటుంది.
విజిల్స్ తర్వాత తీసేసేస్తే
ఆ మెత్తగా ఉడికిపోయింటాయి గదండి.
హు మనం వె ఎనుప్కున్న తర్వాత కొంచెం షుగర్ వేస్కుని
ఆ అవునండి టేస్ట్ కోసం మేం గూడా కొంచెం షుగర్ వేస్కుంటామండి బ్యాల్లరసంలో కి బ్యాల్ల రసం దాన్ని మేము పూర్ణం రసం గూడా అంటామండి మీర మీరు ఎలా అంటారండి
మేమాట్లేంనమండి మామూల్గానే అన్నాం అంకి పూర్ణం రసం ఉంటే అవును వేస్కుంటారండి వేస్కుంటారు వేస్కుంటారు.
ఆ మనం ఫెస్టివల్స్ రోజు చేస్కుంటాం చూడండి పూర్ణం అన్ చెప్ ఊల్గా బొప్పట్లు అంటారు అది మేమైతే అలా రసంలోకి కొంచం అది తీస్కొని వేస్కుంటామండి ఆ రోజు రసం చాలా బావుంటుందండి ఫెస్టివల్ రోజు
ఏమో మేమైతే ఎక్కువా యూజ్ చేసే అయితే షుగరే అండి
షుగరా అండీ
అవునాండి
ఫెస్టివల్ రోజు అలా చేస్కుంటారండి షుగర్ ఊర్కే జస్ట్ నార్మల్ షుగర్ ఏదండీ బ ఆ టమాటా రసంలోకి కొంచెం వేస్కుంటారు టేస్ట్ ఇట్టికి కారం ఉండకోక్కకుండా.
అయితే ఏమో తెలీదు అంది నేను చూలేద
లేదు లేదండి అలా కాదండి ట ఏమి తెలుసా బ్యాలరసంలోకి వేసుకోలండీ ఫెస్టివల్ రోజ అయితే మంచిగా మనం రుబ్బుకున్న పూర్ణమ్మి కొంచెం వేసుకుంటామండి దాంతోనే కొంచెం కట్న్ తీసుకొని అలా
అవునా అ అది తెలీదు కానీ షుగర్ ఏస్తారు. అని తెలుసు అంతే
అదే అండి అది టమోటో రసం లెక్క కొంచెం వేసుకుంటారు అప్పుడు చాలా బాగుంటుందండి.
ఊ ఉ
మేమైతే అలా చేసుకుంటామండి ఏం చేయలేదండి. అయిపోయిందండి. కాలేజీ అయిపోయిందండి. ఊరికే అలా ఉన్నాము. ఇంకేంటండి మీరెక్కడికి బయట ఇంటికి వెళ్ళలేదా అండి ఏమైనా అలా ట్రిప్స్ కి అట్లా అంతా మంచిగా ఏమనా ఎంజాయ్ చేసారఅండి.
లేదండి ఈ మధ్యనే ఒక వన్ వీక్ బ్యాక్ అట్లా లము
అవునా అండి మేము గుడా వెళ్ళామండి తిరుపతికి ఎంత జనాలండి అసలు ఈ మూడు రోజులు అయితే ఇంకా జనాలు పెరిగిపోయినారండి అస్ అసలు ఎందుకండి తిరుపతిలో అంత జనాలు
అంతేనండి నమ్మకం
ఆ అవునండి నిజంగా అండి ఆ దేవుడు అందరికీ ఎంత చేస్తుంటా అంత నమ్ముతారో అంత భక్తులు అసలు ఎంత మంది భక్ భక్తులండి అసలు కొన్ని వేల మంది భక్తులండి
అవును అదే వాళ్ళు అనుకున్నది. తీర్చుతుంది కాబట్టి అంతమంది పొయి అన్నిన్ని బంగారు డబ్బులు అన్ని ఇస్త ఉంటారు.
అవునండి. అసలు దేవుడికి ఎంత ఎంత సమ సమర్పిస్తారండి.
అయితే మాత్రం ప్రసాదం బాగుంటుందండి.
అబ్బా తిరుమల ప్రసాదం చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుందండి. అసలు మన మన ఇండియాలో ఏమైనా ప్రసాదాలు చాలా బాగుంటాయా అంటే మన దేశంలో అది ఫస్ట్ తిరు ప్రసాదము ఆ ఆ శబరిమల ప్రసాదము. ఇంకా ఆ అ అన్నవరం ప్రసాదము.
తరువాత కసాపురం.
ఆ కసాపురం లో పులిహోర బాగుంట ఉంటుందండీ పులిహోరా ప్రసాదం. నిజంగా అండి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ప్రసాదం ఉంటుందండి. మీకు తెలుసా అండి అలా
అవునండి. అంటే కొన్ని గుళ్ళు మాత్రమే ఫేమస్ అ చానా గుళ్లల్లో అయితే మామూలుగా లడ్డూనే పెడతారు.
అవునండి మామూలుగా ఎల్లో కలర్ లడ్డూలను కానీ తిరుపతి చాలా ప్ర ప్రత్యేకమండి లడ్డు మాత్రం ఎందుకు నాకతే నాక తే చాలా నచ్చుతుందండి టిఫిన్ లె ఎక్కకుండా ఒక లడ్డు ప్రసాదం అంతా తినమన్న తినేస్తానేనైతే
డ్రై గ్రేప్స్ గు నెయ్యి
అవునండి వాటిల్లో యాలకలు ఉంటాయి. ఆ ఆ యలుకలు ఎంత బాగా తగులుతాయండి. నోటికి తింటుంటే ప్రసాదం.
అవును మరీ ఎక్కువ వేస్తే కూడా బాగుండవు. అండి కొన్ని వేస్త తరు డైజెన్షన్ కోసం
ఆ అవునండి ఏమైనా తిరుపతి ప్రసాదం తిరుపతి ప్రసాదమే అండి మీకు ఇష్టమ అండి బాగా
అవునండి చాలా ఇష్టం తిరుపతి ప్రసాదము అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇంకా ఇస్
అన్నవరం ప్రసాదం కూడా చాలా బాగుం ఉంటుందంటా అండి ఏంటంటే అది ఆ ఆకులో పెట్టి ఇస్తే ఇస్తారంటండి అది కూడా చాలా ప్రత్యేకత అంట నేను విన్నాను రీసెంట్ గా
ఏమోనండి నేనేం వినలేదు కానీ ఇంకొక టెంపుల్ దగ్గర కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం అట్లే ఉంటుందండి
ఆ ఏదో విన్నానండి. కేరళ సైడు అదే ప్రసాదమే ఇంక సేమ్ అదే అండి అదేదో దేవుడి పేరుందండి పద్మనాభముడు ఏమో నాకు అంత తెలిదు కానీ అలా అని తెలుసు
ఐ థింక్ అదే అనుకుంటా నండి
ఆహా అదే అండి ఆ నేను కూడా ఎవరో మా ఇంట్లో వాళ్ళు వెళ్తే తెస్తే తిన్నానండి చాలా బాగుందండి ప్రసాదం అయితే రే ఆ రీసెంట్గానే తిన్నా నండి నేనైతే
అవునండి మీరు కూడా
ఆ ఏం తెలుసా అండి కొన్ని ప్రసాదాలు చాలా ఎందుకో అండి అలా
ఊటీలో ఇట్లా స్నాక్స్ బాగుంటాయండి.
అవునండి బూటీ చాక్లెట్స్ తిన్నారా అండి మీరు
అవునండి తిన్నాడండి చాలా బాగుంది
అవునా అండి మీకు నచ్చాయండి ఆ ఊట్టి చాక్లెట్స్
ఆ బాగుందండి నచ్చాయి
నాకేమంత నాచ్చ నచ్చలేదండి ఆ ఊట్టి చాక్లెట్స్ తిన్న తర్వాత నోరంతా ఏదోలాగా ఉంటుంది
లేదు బానే ఉంది. ఆ జెల్లీస్ బాగున్నాయండి
మీకు జల్లిస్ నాచ్చాయా అండి. నేనైతే జల్లీస్ అసలు తిన్నాను అండి వాటిలో వచ్చే జల్లీస్
పనీ లోకి అంతా స్టిక్ అయిపోత ఉంది.
అవునండి స్టిక్ అయిపోయేది కాదండి. అయినా జల్లి ఒక లాగుంటుందండి ఏం తెలుసా అండి. బాదం వచ్చి ఒక చాక్లెట్ ఉంటుంది. చూడండి అదొక్కటే బాగుంటుందండి.
అవును అవును ఆల్మండ్ చాక్లెట్ ఏదో అంటారు కదా
ఆ ఆల్మండ్ చాక్లెట్ అండి దాంట్లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అది ఒక్కటే బాగుందండి ఇంకా మిగతావి ఏమీ బాగలేవు అది సేమ్ రాయిలాగా ఉంటుందండి. చాక్లెట్ అవి రా అవి రాయి చాక్లెట్స్ అండి అవి అవి ఒక డిఫరెంట్ చాక్లెట్స్ ఊట్టి చాక్లెట్స్ ఆ స్టోన్ చాక్లెట్స్ సేమ్ అలానే ఉంటాయండి. అసలు కనుక్కోలేరు చూస్తే
జేమ్స్ ఉన్నట్లు ఉంటాయి. కాకపోతే జెమ్ దీనికి అట్ల ఏమి ఉండదు
ఆ అవునండి అట్లేమి ఉండదండి ఆ ఏం తెలుసా అండి ఒ క్క బాక్స్ లో ఎన్ని వెరైటీస్ వస్తాయండి జల్లి చాక్లెట్ అని చేప్పి బాదం చాక్లెట్ అని చేప్పి మళ్ళీ క్రీమ్ చాక్లెట్ అని చెప్పి అవి చాలా ఉన్నాయి కదండి దాంట్లో కూడా మ్ నేను రీసెంట్గా ఆ మా తమ్ముడు వెళ్తే తెచ్చారండి తిన్నా అండి నేనైతే మంచిగా
అవునండి రీసెంట్ గానే మా అన్న కూడా వెళ్లారండి
అవున అండి మీరు తిన్నారా అండి
ఆ తిన్నామండి బాగున్నాయి
మ్ సరే అండి అయితే బాయండి
సరే అండి బా
మ్